మీరే వచ్చారా?
ఏంది? ఆ దాంట్లో యాప్ లోంచి వచ్చింది.
మరి, ఇప్పుడు ఏద ఒకటి నువు మాట్లాడాల ఇద్దరు మాట్లాడాల నేను ఒకటి నువ్వు ఒకటి మాట్లాడకూడదు.
ఆ
పహే మాట్లాడాల మాట్లాడాల
అంటే కాదులే ఇప్పుడు ఊరికే చేసుకుని పోతే
దీని గురించి మాట్లాడొచ్చిని తెలియదు గానీ నాకు.
ఆ. ఇంగ ఏమ్ మాట్లాడతామ్
నిజంగా నాకు తెల్వదు వాళ్ళు మాట్లాడమని
అది అది నువ్వు క్లారిటీగా కొనుకోవాలి కదా.
నేను కనుక్కున్నా మన ఊరి ఎలా ఉంది. ఊరు ఆ ప్రాబ్లమ్స్ మనం మన చదువు గురించి మాట్లాడొచ్చ. చ్చు మరి దానిలో ఏంటి డీప్ గా మాట్లాడకూడదు.
ఆ ఇలా జస్ట్ పైన పైన అంతే.
ఒక దాని గురించి మాట్లాడాల.
సే
ఇరవై సార్లు ఇరవై మంది
అంటే ఒ ఒక్కొక్క
ఐదు వ్యక్తులు పంపించాయల నలగురు వ్యక్తి పంపించాల జియా నువ్వు తిను ముందు రా ఫస్ట్.
ఓయ అది తెలియదంటావ్. ఏ లేదు. నానీ ఉండు వచ్చినాడు వస్తాది ఐ మీన్ నాన్న ఎడుకో యార పక్కన పల్లె కి పోయి వచ్చినానాడు పోయి వచ్చినాడు అందుకే నేను పల్లి అంటున్నా పక్కన పల్లి అంటున్నా
అవునా నే అనుకున్నట్టే చెప్పేస్తున్నాని
పోయ వచ్చినాడు పోయచ్చి ఇప్పుడు ఎవరు వచ్చింటే మాట్లాడుతా ఉన్నాడు ఆ తెలియదు అన్నే మీ అమ్మ నేను అమ్మ రావాల్సి ఉంటి ఇప్పుడు నా ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చి మాట్లాడొచ్చా
ఏమో అది ఇంతవరకు ఆ ఆప్షన్ అయితే ఇయ్యలేదు
నేనే మాట్లాడాల
అంటే ఈరోజు పోయిన దగ్గరదగ్గర అసలు నీళ్ళలు చానా ఘోరంగా ఉ గ్రీన్ కలర్ లో కా నీళ్ళు ఉండేది ఎట్లా తెలుసా గ్రీన్ కలర్ లో లేవు నీళ్లు ఆ ఎల్ ఆ తెల్లగా ఉన్నాయి తెలుసా అంటే షాంపుూలు ఎన్ని షాంపుూలు వేసినా తెలియదు
అది వేసుకయండి అ దాంట్లోకి వేసిర్రు వా వాడికి
హు నీళ్ళలు కాదు అవి ఆ భారీ గలీజ్ నీళ్లు కాని దాంట్లో వీళ్లు ఎస్సీ చూసంటావు పిల్ల నాయాలు వచ్చి దిగినారు మా ఫుల్ గలీజ్ గలీజు నీళ్లు ఎట్లున్నాయి తెలుసా లోతు నాకి ఇంకో కొంచమ నాకు నాకి ఓ ఓగా అర్థం ఉంటది
లోతు ఏమేమి లేవు చానా లోతు కిందికున్నాయి
మళ్ళీ చూసర ఇంకా మనకి దొడగట్టు బయట ఇంకో ఆప్షన్ కళ్యాణంలో స్విమ్మింగ్ పూల్ లేదు
నువ్వు మా లోకేషన్ చెప్పొద్దురు అంటే చెప్తావు లొకేషన్ చెప్పకూడదు అది తీసుకోచ్చు తీసుకుపోవచ్చు మళ్ళా ఆ ఆ బాయి కి పోవాలంటే రష్షు ఎక్కువ ఉంటుంది డే టైం మ్ లో
థియేటర్లో లో ఉంటుంది మామూలే ఇంకా ఇంకా ఆప్షన్ లేదు కదా మనకి
ఊరు అంతా ఆ ఊరు ఆ ఊరుళంతా అక్కడే పోతారు మళ్ళీ ఈ ఊర్ళ లా నుంచి కూడా చానా మంది అక్కడి కే తన్నది ఉండే ప్లేస్ ఎక్కువ లేదు నీళ్లు పెరిగినాయి అనుకో ఇంకా పైకి వచ్చేస్తది తక్కువ వస్తది అందరికీ ఎంత మంది ఎంత మంది తీత్తరట అ తెలుసా ఏ నువు లోకేష్ చెబతుంటంటే మళ్ చెప్తున్నా
ఓ సారీ సారీ ఇక్కడ లేదు సరే ఇక్కడ ఎ లేవు అలాంటి
ఆ వాడు తోట్లోది అనేది దాని చుట్టూ పన పండ పెట్టినారు ఆ పక్క దాని ఆ పక్క ఇ మనం రెండోసారిపోయిండే అది కూడా పంట పెట్టిన ఫుల్
ఓహో పంటున్నాయ్ నీళ్లు ఉన్నాయి పైయి వచ్చినవా పోలే కదా వాడు వాడు అడిగితే లేదు దానిచి టాప్ లు వేసినాము నీళ్లుగానీ ఉండకపోవచ్చు ఉంవేమో అన్నాడు
చాపలేస్తే ఏమైదాతాంది
అది తెలువదు నాకు
ఎవడు వాడు కర్రోడు చే డా లేకుండి వాళ్ళ ఫ్రెండ్ పింగ్ ఎట్ల వచ్చిది వాన్ని అడుకకుండానే
అంటే ఏమో ఐ మీన్ వేసి ఉండొచ్చు అని వాడు చెప్పిండొచ్చు కదా
యేసుండొచ్చు మళ్ళీ ఇంకా కన్ఫామ్ లే
ఏ లేదు అంటే వా అది ఏమంటున్న వీడు వేసిడు అని వాని కి చెప్పిండొచ్చు కదా
ఏమమ్ నేను చూడు కూడా చూడలేదు చూస్తున్న బాగుంటుండే ను చూడలేదు
చెప్పిండొచ్చు కదా అవి చేశానని
చెప్పిండచ్చు పదిమ్ చాపలు అంటే తినేక లేకుంటె కాలం పెంచేక
పెంచేకేమో అది ఎగ్జాట్ తెలీదు ఓకే
కొమంది లుక్ కోసం ఏస్తరు కొమంది అమ్మాయి కోసం ఏస్తరు అవ్ పెద్ది గ అప్ రోడ్ లో ఉండే దాంట్లో ఉండే పెద్దవి చేపలు ఉండే
ఇప్పుడు ఇది ఏమో తెలీదు అవేం చే మన దుంతే అవి ఏమైతే నాకే
ఆ మళ్ రేపు ఎక్కడ పోయేది
సుదీర్గాన్నీ అడగాల్ల తూ వాన్నీ దుబ్బో న్ని అడగాల
వాడు ఈ రోజు ఏం చెప్పలేదా
ఈ రోజు ఏమన అంటే ఆ ఆ మామూలు పోయే బాయి కాకుంన్నట్లే ఇంకొచోట యాడైన చూడు అ న్నాడు ఈ రోజు అది మాది ష ఉ ఇది కట్టిస్తాన్నాము కొంచెం పని ఉంది
ఏంది కటిత్నారంట ఏంది కట్టిచనారు
ఆ
ఏంది కటిస్స నారు
ఏడిదో అది షాప్ ది
షాప
షాపు మామూలు అంగడి పక్కన ఇంకో ప్లేస్ ఆ అంగిడి పక్కన ఏదో ఇంగోప్ కట్టిస్సనారు అదేడ్జర్జ్ తేల్దని ఇంగా పోలేదశంక దానికి ఇప్పుడు కొంచెం బనింది రేపు చూద్దాం లే అనే రేపు గాని యాడికిపోతడో నాకు అర్థం కాలే
ఆ
గిది ఇక్కడ ఉండేది మామూలుగా అందరూపునమేయమంటవు ఆ ఊరోల్ పోతారు ఈ ఊరోళ్ పోత్ తరు అంటావ్ మళ్ళీ ఉమ్ అంగ ఏం చేస్తావు ఆప్షన్ లేదు బట్ నీకు కావాలి మరి అంత నీట్నెస్ ఉంటే సరిపోదండి ఇట్స్ నాట్ ఓకే మీ
అదిఅన్దుకే ఆ ఆ చేపలు ఉండే తొట్టి అయితేనే ఎవ్వరు రారు మనం ఒగ్గితే ఫ్రెష్
ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ ఆనలికి ఇంగా డన నువ్ స్విమ్మింగ్ పూల్ అదిరా అ ఒంటే ఫ్రెష్ వాటర్ కావాలంటవు
ఏంది
సిమ్మింగ్ ఫు
స్విమ్మింగ్ పూల్ కూడా అదేం ఫ్రెష్ వాటర్ కాదు లోబల్ బండ్లు కలర్ ఉంటయి అండ్ బ్లీచింగ్ పౌడర్ కలర్ తట్టి తెల్ల కనిపిస్తాయి
ఆం
బన్డ్ల కలర్ లోతుండ కాబట్టి కనిపిస్తది ఇవి మనం మనం ఆరోజు పొయ్లా మనం ఆ తొట్టికి అయితే బా ఫ్రెష్ గా ఉంటాయి వాటర్ మనిషి కూడా కనిపిత్త రు కొంచెం వరకుపోతే అట్లు ఉండాల ఆ పాచం పడిన పాచం కన్ను పడుత్
మనం గ్యాటి కిపోళ్ల చెప్పు
ఏ తెలిసిన తోటలు ఉంటాయి కదా
నాకెవరు తెలిదప్ప నేను గాని దీనికి పోదామనుకొంటి ఆదానికే ఓ ఓ కాలేజ్ ఆడ చూస్సాంటి దగ్గరలో యా వన్ పూల్లు పూల్లు బాయిల్ కాదు పూల్లు
పూలేం లోతు ఉంటాయ్ రా
అంటే ఉంట కొన్నీ కొన్ని ఉంటేయ్ జూర్ర
ఎంత పె అంతే ఏమ్ ఉండవు నువ్ అట్లే నీకి ఆ మనం తొట్టు ఉండాలంటే నువ్వు అకాడమీ ఉండే స్విమ్మింగ్ అకాడమీల అయితే వల పెద్దగాని వీళ్ళ లోతు కూడా ఉంటాయి వాళ్ళకి
అంటే మాక్సిమం ఉండే లో న్నట్లున్నది సరిపోతుంది కదా అనేసి కడుక్కుంటున్నాను మా మా దగ్గరలో యావ లేవంట ఉంటే ఏంటిది ఏలంకలు ఉండొచ్చు అన్నారు ఏలాంగా ఉంటాయన్నారు మా దగ్గరలో అతే ఫ్రెండ్స్ అడియితే నా తెలీదు ఆమె అంతగా తెలీదు అన్నారు ఎగ్జాక్ట్ తెలీదు
మా దగ్గర ఉండేది కూడాడా మనిషి మనరు మన మేడన్ తతాయ దానిక్ గంటె నలవదు రూపాయి గట్టల్ మేడంగ్ దుటా పల్ల ఆ అది మెడంతే మనం మునుగ కూడా మును మా అయినా మా ఫ్రెండ్స్ పోతారు తప్పగా ఎండకి మునుగ్గుడు మునుగ మళ్ళా
మునుగు అంటే బాడిగా మునుగబోదా
నను మేడంద జస్ట్ నుంంచి మేడంద నిలతే నడద స మన స్విమ్మింగ్ పూల్ అనే ఉంటదు అంతే అది కూడా స్విమ్మింగ్ పూల్ మ తొట్టే వాటర్ వాడే తొట్టే
ఏ మా మన ఊర్లో ముందు స్విమ్మింగ్ పూల్ ఉంది చూడు
ఆ ఆ ఉంటది నకా నీల్ నీకా అంతడ్స్రు మెడ మేడ లోొకిందక
అంటే పక్కన ఇంకోటి ఉంచుడు ముందు పదర్శం ఫుల మన ఓ అంతంటే ఐ మీన్ అంటే పాశ్చమ పులో రెండు
ఆ ఉంతా ఉంటది ఉంటది కానీ నీళ్ళు లెక్కగడిచపోతే ఎంత టై మీకు
పక్కన ఉండే ఎంతతుంటే
ఓ ఉంటద నువ్ ఏమంటే మనిషి మునగు జస్ట్ వరకు వస్తాయి
వేస్ టయికా
అదే పోత నందుక పోలే ఆ తొట్లో పోతే తోటి చోసిన
ఎడా మీ దగరలో
ఆ మ దగరలో అన్నీ చనిపోయి వాళ్ళతో అట్ మా కాళ ఎంత మంది చనిపోయినా తెలుసా
స్విమింగ్ పోయా
ఆ ఇట్లా ఎట్లా అంటే బాయిల్ గట్లు ఉంటాయ గుట్లు గుట్లు
ఆ
అట్లాది ఉంటాయి లోతుంటాయి కానీ చనిపోయిారు చాలా మంది తమిళజు చనిపోయారు మా కళే నుంచి కూడా చనిపోయి ఆ
అంటే ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ కర్జేలా
అది మ ఎ క అ అంట ఒక్కక్క
నీ ఇష్టము వెంటనే కూడా చేసుకో అట్లాని చేసుకో ఎ పర్సనల్ ఉండ అా మేడి
అంటే నాలుగు ఫోన్లో యాప్లు ఉన్నా కదా
స్ ను చేషిన నలగరకి అది ఎవడ అయిపోయిండల
సైపి
సారిపోయింది ఇప్పుడు చరవు అమ్మండమ్మాను
వస్తాది ఏదో ఈమె ఏదో వదు ఎవడో వచ్చి మాట్లాడుతానే ఉంది ఇంకా మాట్లాడుతునేంది అదిగ
రమ్మని చెప్ప తర్వాత
ఇప్పుడు అదే అయిపోయి ఎవరో వచ్చలే మాట్లాడుతం ఎకిస వస్తా
ఆ ఇ ఇపోతు అంతెం
ఫటీ త్రి ఫటీ ఫైవ్ వ రజు కూచు ఒక రజు కూర్చొనే టూ త్వోహండ్రెడ్సెకండ్ టూ హండ్రెడ్ మిట్స్ కట్ చే తెచ్చుకో ఫైవ్ మెంబర్స్ పట్టుకోని ఏదోట వదురుతన్న ఉండల్
ఎస్ మొ నలగురుద
ఆ అంటే ఒక వ్యక్తితో నువ్వు ఏం చెప్పి మాట్లాడ
ఐదు నిమిషాలు ఇరు అబేడ్ జిల్ అంత అంటే ఐదు సార్లు యాభై నిమిషాలు ఒక వ్యక్తితో
ఒ వ్యక్తితో ఐదు సార్లో అండగంఠా
ఆ
గంట ఉ మయ